బాగున్నారండి
ఆ బాగున్నాండి మీరు బాగున్నారా
మేము బాగున్నాం అండి మొన్న రీసెంట్ గా ఉగాది ఫెస్టివల్ అయింది కదా అండి అ
అవునండి
ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నారు
మే మా అండి మేము చాలా బాగా సెలబ్రేట్ చేసు కున్నామండి.
ఓకే ఆ మనం పచ్చడి చేస్తాం కదండి అది ఎలా చేస్తారు మేమయితే పచ్చళ్ళు ఆ బెల్లము చింతపండు కారంము ఉప్పు నెక్స్ట్ అన్ని కొన్ని ఆ పుట్నాలు ఇవన్నీ వేసేస్తాం వేపాకు వేప పువ్వు సారీ ఆ ఇవన్నీ చేస్తాము మీరు ఎలా చేస్తారు.
మీ మా అండి మేము అవన్నీ ఏం వెయ్యంమండి. మేము పాతకాలం పద్ధతి లాగా పాటిస్తాము. లైక్ ఏంటంటే కొత్త కుండ తీసుకొచ్చి అది బాగా కడిగేసి సి మంచిగా నామాలు పెట్టేసి ఆ తర్వాత ఆ నీళ్లు బెల్లం చింతపండు ఆ తర్వాత వేపాకు మొత్తం ఐదు తోటె అట్లా చేస్తాం అన్నమాట మేము ఈ కారము ఉప్పు అవన్నీ వెయ్యం ఎందుకంటే ఆల్రెడీ పులుపుకుంది కదాండి
ఈ కాలంలో అలా చేస్తున్నారు. పాతకాలంలో అయితే మీరు అన్నట్టు చేస్తున్నారు కాని ఆ
ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ పులుపంటేనే అక్కడ ఉప్పు వస్తుంది.
అదే అదే
మళ్ళీ సపరేట్ గా ఉప్పు ఎందుకండి నాకు అర్థం కావ
అంటే ఈ కాలంలో ఇలానే చేస్తున్నారండి ఉప్పు కారము అంటే నేను ఇలా ట్రై చేసిన ఈసారి లాగా అంటే ఈ కాలం లాగా
అవునా
ఉమ్ తర్వాత ఆ ఆ చెప్పండి
ఎంతైనా ఆ పాత పద్ధతే బెటర్ అండి.
కరెక్ ట్ అండి మీరు చెప్పింది. నెక్స్ట్ ఈ ఫెస్ ఫెస్టివల్లో ఇంకా బక్షాలు కూడా ఉంటాయి కదండి.
ఆ బక్షాలు ఉంటాయి అదేమో సేమ్ శనగపప్పు తోటి
హు
సేమ్ సెనగపప్పును బెల్లం ఏసి కొంచం రుబ్బి పూర్ణమ్ లాగా చేసి గోధుమపిండి కొంచం మైదాపిండేసి మిక్స్ చేసి బక్షాలగా చేసి కొంతమంది నెయ్యి వేసి చేస్తారు. కొత్తమంది మామూలుగా వా నూనె ఏసి కాలుస్తారు.
అవునవును నేను అలానే చేస్తా
మళ్ళీ పులిహోర కూడా చేస్ స్తరు నైవేద్యంగా
నెక్స్ట్ అమ్మోర్ టెంపుల్ కెళ్ళ వస్తస్తారా
ఉగాది పడుగ కాబట్టి ఖచ్చితంగా ఏదైనా దేవుడికి దర్శనం చేసుకుంటే కొత్త సంవత్సరం ప్రారంభం కదా యాక్చువల్ గా మనకు న్యూఇయర్ అనేది కొత్త సంవత్సరం కాదండి మనకు
అవునవును ఉగాది అదే మన కొత్త సంవత్సరం తెలుగు వాళ్ళకి
అవును అంటే ఇంకా ఈఇయర్ బాగుండాలని చెప్పేసి దేవుడి దర్శనాలు దేవుడి అభిషేకాలు అవి చేసుకుంటే మంచిది కాబట్టి మేము వెళ్తాం రామాలయం అని చెప్పి మా ఇంటి దగ్గర ఉంది అక్కడికి వెళ్ళేసి మళ్ళ అన్ని ళ్ళలు ఉంటాయక పజామం కాజ స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆ శివయ్యాం అమ్మవారు మళ్ళ రాముడు సీత ఈ అన్ని దేవుళ్ళు ఉన్నారుారక్క అక్కడ మంచిగా
ఓకే మేమైతే మా ఊర్లో ఉండే అమ్మవారికి అయితే అతే పెడతాం అన్నమాట నైవేద్యం
అవునా ఎ కొంత మందీ ఇప్పుడు చ్ ఆ గ్రామ దేవతలు ఉం ఉంటరు కదా వాళ్ళం కూడా తీసుక పో మ్ ము
నవమి
అవునండి శ్రీరామనవమి కూడ రాబోతుంది దానికి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారండి
దానికైతే నేను టెంపుల్ కి ఎళ్తా ఇక్కడ అంజనేల టెంపుల్ ఉంటంది కదా అంజనేల స్వామి టెంపుల్ అక్కడనే పెద్దగా చేస్తారు శ్రీరామనవమి ఆ మా విలేజ్ లోయితే అంజనెల్ స్వామి టెంపుల్ ఉంటుంది నెక్స్ట్ సీతారాములు ఉంటడు అంత పెద్ద కళ్యాణం చేస్తారు సీతారాములకి
ఆహా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన టెంపుల్ కూడ రామాలయం అనమాట ఇగ మళ్ళీ గూడ మేము టెంపుల్కే వెళ్తాం అక్కడనే మంచిగ రాములవారి కళ్యాణం చేస్తరు అసేమ్ గ మల్ల పెళ్ళి ఎంత గ్రాండ్ అయితదో ఇప్పుడు మన మాములుగా ఇంక దేవుడు పెళ్ళి గూడా ఆ విధంగా మంచిగా అరిటాకులు అరటి కొమ్మలు అవన్నీ వేసి చేస్తారనమాట బాగుంటది అంటే చాన గ్రాండ్ గా తర్వాత ఆ భోజనాలు గూడ మంచి మంచ్చిగా పేడతరు కళ్యాణం అయిపోయినా కా మళ్ళ రా ఇట్లా ఎట్లా అంటే ఇట్లా ఆ మంచిగా ప్లీజెంట్గా ఉంటది పెద్ద హాల్ లాగా ఉంటంది అంటే హాల్ అని కాదులేగాని ఓపెన్ గా పైన పెద్ద పెద్ద షెడ్లే ఎశిర్ వాళ్ళు
ఓకే
మంచిగా మంచి గూర్చోవచ్చు అండ్ మళ్ళీ ఏమైనా వర్షం పడితే గూడ తడవ తడవాల్సిన అవసరం ఉండదు మళ్ళ తర్వాత నీదానంగ ల్ యి లైన్ న్బైలన్ భోజనాలు పెడతరు వస్తూ ఎందుకంటే అంటే మంచి గుంటదండి అక్కడ
ఓకే కానీ ఈ రాములు వాళ్ళ కళ్యాణం అంటనే చాలా అది అసలు వాళ్ళ అక్కడ కళ్యాణ్ కూర్చుంటే అబ్బా అసలు మైండ్ ఎంత బాగుంటదో అంత మంచిగా ఆయనకు చెప్తా ఉంటా అన మ్యారేజ్ జరుగుతా ఉంటే ఇం చాలా బాగుంటది
ఉ అవునవును అసలా అట్ల కళ్యాణం దీక్షించ చిడం గుడా చాలా అంటే చాలా మంచి చిరి మళ్ళీ ఆ తర్వాత అడ కూడా మా దగ్గర కూడా గోవిందరాజుల గుట్ట ఉందండి అక్కడ కూడా పది రోజులు చేస్తార అనమాట దేవుడికి మంచిగా ఆ పది రోజుల వరకి గుట్టెక్కెచ్చు దర్శ నం చేసుకోవచ్చు ఆ మ అక్కడ కూడా కరెక్ట్ పన్నెండు గంటలలకు తలంబ్రాళ్ళు పోస్తార అనమాట రామ్లా వారికి ఎందుకంటే మేము చిన్నప్పడిగాంచి లీ ఆ గుడికి అసలు మిస్ కాకుండా పోయే వాళ్ళం అనమాట మంచి ఉంటదా పడవోడా అ గొంది గుట్ట పై ఆ ఇగ మల్ల కళ్యాణం అంటే ఎట్లుంటదండి మం
చాలా బాగుంటది ఇప్పుడు ఒక్కొక్క విలేజ్ లో ఒక్కొక్క లా ఉంటది అనమాట ట టెంపుల్స్ అయినా సరే ఏవైనా సరే
అవునండి ఒక్కొక్కరు ఊ ఒక్కొక్కరూ ఒక్కొక్కరు ఒక్కొక్ కలా ఉంటయ్ ఇదీ మళ్ళ ఏందంటే ఒక్కొక్క విలేజ్ ఒక్కొక్క పద్ద్దతి అండి ఇప్పుడు కొన్ని కొన్ని దేవతల దగ్గర ఒక లాగు ఉంటరు కొన్ని దేవతలు వేరే లాగు ఉంటరు అసలు మీరుప్పుడన కొత్త కొండా వీరభద్ర సా స్వామి ఆ ఆలయం చరిత్రం గురించి ఇది మీరు విన్నారా
లేదండి నిజంగా
అసలు యాక్చువల్ గా చెప్పాలంటే అక్కడయితే మన మామలుగా మీకు నోము అంటే ఐడియా ఉంది గా గిప్ పావళి పండగ వచ్చినప్పుడు మనం ఏం చేస్తం ఆ బూడిదగుమ్మడకాయ్ ఫస్ట్ ఇట్ల కొడతాం కదా ప్ మార్నింగే ఎ అంటే కొంతమందికి ఏందంటే దిస్టికి యూజ్ చేస్తారు ఇక్కడ నా తెల్సి ఆ ఆ దేవుడికి ప్రసాదంగా యూజ్ చేస్తారు అనమాట ఏది ఆ కొత్తకొండ దేవుడి దగ్
ఓకే ఓకే బాగుందట్లా
ఏంటండి
ఇప్పుడు మీరు అన్నారు కదా గుమ్మడికాయని కొందరు దిష్టి గా యూజ్ చేస్తారని ఇట్లా స్వీట్ టి కూడా ఉపయోగిస్తది అంటే దేవుని ప్రసాదాన్ని కూడా ఉపయోగిస్తుంరంటే చాలా బాగుంది అట్లా
ఆ అవును ఒక్కొక్కరు ఇగ ఒక్కొక్క లాగా ఇప్పుడు మనం అట్లా జూస్ కుంటే మనం మొన్న రీసెంట్ గా సమ్మక్క సారక జాతర అసలు బెల్లం అనేది అసలు ఎక్కడన్న ఉందా నైవేద్యం ఈ అమ్మవారికి చూడు అస్ అసల్ అంటే ఆ విద్
లు అసలు సమ్మక్క సారక్క జాతర ఇప్పుడు ఏమన్నా క్రౌడా అబ్బబ్బ బా ఆ తల్లి అంత మహిమ ఉన్నట్టుంది నాకు తెలిసి నాక్ కనిపిస్తది మళ్ళీ మొత్తం జాతర అయిపోయినదా అసలు అక్కడ ఏ ఒక్క ఒక్క చెట్టు ఏది లేదు అసలు అంతా మాయమైపోయింది అసల్ ఎంత పబ్లిక్ ఉంటే అంత అయిపోయింది
అది ఎంది అంటే మన మన దేవుడి మహిమ మన నమ్మకం ఎందుకు ఎందుకంటే మనం అట్లా ఆ ఎ సారీ ఆ దేవుడి ప్రాంగణం ఆ చుట్టుపక్కల ఎంత పాజిటివ్ గా బావుంటాదండి పాజిటివ్ వైబ్రేషన్ అందుకే మనము ఏ మనం ఎందుకంటే మనం ఎంత వీలు చేసుకోని అయినా ఖచ్చితంగా పోవాలే దేవుడికి దర్శనం చేసుకోవాలే ఆ అని అట్లా కొట్టుకుంటందండి ఆ టైంకి అంటె అంత రద్దిగా ఉన్నా బస్సులు దొరకకపోయినా వెయిట్ చేసి వెయిట్ చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవడం అంటే దేవుడు ఎంత గ్రేట్ కదా
అసలు చాలా అసలు నాకైతే ఇంత పబ్లిక్ వెళ్తున్నారో అంత నమ్మకం ఉంటది ఆ అమ్మవారు నెక్స్ట్ టైం నేను కూడా అక్కడ విజిట్ చెయాలి అని అనుకున్నా అంత అసలు మళ్ళీ తర్వాత నీకు అక్కడక్కడ చూపిస్తారు కదా అయిపోయిది అమ్మవారు అసలు చూడండి ఇక్కడ ఏం లేదు అసలు అని అని చూపిస్తారు కదా నాకు అనిపించింది అసలు ఈ అమ్మవారు ఇంత పావందా అసలు ఇంత పావనఅంటే మేము కూడా వెళ్ళే వాళ్ళం కదా అని అనుకుంటా నేను
ఉ హు హు అవునండిడె మస్త్ అండె చాన అండె చాలా ప్రత్యేకత ఉంటాదీ ఆ మళ్ళా చాచువల్గా ఆ ఆ మళ్ళీ గవర్నమెంట్ కూడా ఫుల్ల్ లాభాలు ఉంటాయండి అసలు చెప్ప
అసలు ఎంత బెనిఫిట్ ఎంత ప్రాఫిట్ వచ్చింది చాలా ప్రాఫిట్ వచ్చింది ఈసారి అయితే
అమ్మా ఈసారి అయితే పోయిన సారి కంటే ఇంకెక్కువ జనాలు మళ్ళా ఉండి కలెక్షన్ కూడా చాల చాల అయింది మళ్ళీ కొంచెం డెవలప్మెంట్ కూడా మస్తు చేసిళ్ళండి ఇది వరకి ఒకవేళ వర్షం పడితే తడిచేలాగున్నది కానీ ఇప్పుడైతే ఏం లేదు పెద్ద పెద్ద
ఉ ఉ
అవున అవున అవును చూసా నేను చాలా నిజంగా అంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను విజిట్ చేస్తా
ఉమ్ అవునండి అయిపోయిందా అంటే చేసారా డిన్నరా ఆ ఇంకా
స మీరు తిన్నారా
ఆ లేదండి ఇంకా ఇప్పుడే టైం అవుతుంది కదా ఒక ఎయిట్ వరకు తిందామని వెయిట్ చేస్తున్నా మీరయింద అండి
లేదు లేదు తినాలి మేము కూడా ఇంకేంటంటే విశేష ఈ రోజు మా చిన్నోడు చికెన్ కర్రీ దే మమ్మే అన్నాడు సర్లే వాన్ మాట ఎందుకు కాదననని చెప్పి చికెన్ కర్రీ చేసా
అవునా
మీరండి మీరేం కర్రి జేసారు.
ఆ ఈ రోజు ఉ పెసరపప్పు టమాట జేసామ్ మునక్కయ్ ఫ్రై జేసానండి.
మ్ ఏ మ్ హు మ్ అదె అంటే మనం పిల్లల్ కోసమే గదా జేసేది ఏదైన్ సరె. వాళ్ళేద్ కావాలంటె అద్ చేస్ ఖచ్చితంగ చేయాల్సిందె.
ఔను. ఊమ్ ఔనండి. ఓక్కే అండి మర్ ఉంటా అండి.
ఒకె ఒకేండి. తమ సంగ తమార